హలో
హలో
హలో హలో
హలో
వింపిస్తుందడి
హలో
హలో వినిపిస్తుందండి
ఏం చేస్తున్నారు తిన్నారా
ఈ ఏం చేయలేదు ఇంకా ఇందాకే లేచినా అట్లా మా నాన్న ఫోన్ చేస్తుంటే మాట్లాడుతుంటే
అవునా తినలేదా మరి మధ్యాహ్నం ఎందుకు
తిన్నావా
ఆ తిన్నా మీరు
తినలేదు లేదు ఇంకా ఇందాకే లేచ అట్ల మా నాన్న కాల్ చేసింటే మాట్లాడుతా ఉంటి కాలు పెట్టేసిన నువ్వు చేసినవ్
అవునండి ఎగ్జామ్ ఎలా రాశారు ఎగ్జామ్ ఎలా రాశారు
హ్మ్ బారాసను
బారాసారా ఎప్పుడొచ్చారు మీరు ఎగ్జామ్ రాసి
నిన్న ఈవినింగ్ ఫైవ్ థర్టీకి వచ్చి నిన్న పడుకునింది ఇ ఇందాకా లేచా
అంటే రాత్రి కూడా తినలేదా
తిన్లే
నిన్న సాయంత్రం పడుకొని ఇప్పుడు లేచ్చారా
హ్మ్ అంతే ఓసారి అట్లా లేచాను నైట్ అంతే ఫుల్ బాడిపెయిన్స్ అసలు ట్రైన్ లో కూర్చుని కూర్చుని అస్సలు అయితలేదు
అవునా బుక్ చేసుకొని వెలసింది స్లీపరు
ఇగ అమౌంట్ ఎక్కువ చూపిస్తా ఉంటే ఇం సరలేని ఇంకా ట్రైన్ బోతి
ఎంత చూపించింది
సెవెంటీన్ చూపించింది
ఇంకటే ట్రైన్కి
ట్రైన్ కి ఓకే ఓకే అట్లా ఆ ఏమో జనరల్ కి వెళ్ళింటిమీ
ఇ దూరం ఉండే జనరాలు వెళ్లార
ఆ
స్లీపర్ చేసుకునింటే బాగుండేది ట్రైన్
తర్వాత అనుకున్నాం అంటే అంత ఉండదులే అనుకున్నాం మళ్ళీ తర్వాత ఆలోచిస్తే స్లీపర్ చేసుకుంటే సరిపోవనిపించింది అసాలయ అ సారి ఎక్కాల అనిపి వద్దు అనిపించింది
ఆ ఏం ఎగ్జామ్ రాయడానికి వెళ్ళింది
ముంది ఆర్ఆర్బి ఎన్టిపిసి
అవునా ఈజి అలో ఉన్నా పే బరు
పర్లే క్వాంటే కొంచెం టఫ్
హ ఇ్రేమ అవుతుంది క్వాలిఫై అవుతారా లేదా
చ అలా కట్ ఆఫ్ బట్టి నార్మల్గా అయితే ఆటం చేశాను సెవెంటీ త్రీ టం వేేశాన్
ఎన్ని క్వశ్చన్స్
హండ్రెడు
అంటే నెగటివ్ ఏం లేదా మైనస్
ఉన్నాయి్ నెగిటివ్ మార్క్స్ ఉన్నాయి అంటే నార్మల్ గా ఉ ఒక సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు కన్ఫామ్ అయితే ఉంది
ఆ ఎంత ఒక్క క్వశ్చన్ కి ఎంత నెగటివ్ మార్క్ అంటే జీరో పాయింట్ టూ ఫైవ్ నెగటివ్ ఉంటుంది
ఆ
నాలుగు క్వ్చన్లు తప్పు అయితే ఒక్క మార్క్ వెళ్తుంది
ఉ అట్లా
క
ఏం పెట్టినారో పిజీలో అందరు మంచిగా ఉన్నారు ఏం తిన్నా
ఆలు ఆలు కూరబెట్టారు
ఆ హ
కురా
పప్పు అట్లేమి ఉండదా
ఉంట అది నేను తిినను నాకు నచ్చదు
ఉ అందరిది అదే ప కిందికి వెళ్ళి తినాలన్నా పప్పే పెడతారు గందికి అయితే పోలే
ఆ
హూ
అ
అే చట్ల మా నాన్న హళ్తేట్లుంది ఎంతలు చేస్తే అట్లా మాట్లాడితే అ పెట్టేసలో నువ్వు చేసావు
హ
హ
బాగున్నారు ఇంట్లో వాళ్ళ
అందారు మంచుకున్నారు
ఇంట్లో వంట ఎవర్ చేస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు
మా నాన్న మా తమ్ముడు మా నాన్న ఇద్దరు ఉన్నారు చేసుకుంటారు
అవునా
ఉ ఇప్పుడు అమ్మా అప్పుడు ఉన్నప్పుడు నుంచేనా మా నాన్న చేసి ఒక్కసారి చేస్తాం మేమే చెత్తం
ఉహు అంటే నువ్వు ఉంటే నువ్వు చేస్తావు బట్ వాళ్ళిద్దరు జెంట్స్ కదా
అట్లే ఏమి లే మేము ఉన్నా ఇంత ముందు మా ఉన్నప్పుడు కూడా మా నాన్నే చెత్తాడు ఇంట్లో చికెన్ నాన్ వెజ్ అన్ని మా నాన్నే చెత్తాడు మా అమ్మకంటే
ఉహు ఇక్కడ వాడు ఏక్కడికి వెళ్ళలేదా
లేదు ఉన్ని ఇప్పుడు ఇంకా కౌన్సిలింగ్ పాలిటెక్ జరుగుతాంది ఇంకా స్టార్ట్ అవ్వాలే
ఏది
పాలిటెక్నిక్ డిప్లమా
అవునా టెన్త్ అయిపోయిందా
టెన్త్ అయిపోయింది రీసెంట్గానే
ఓకే ఓకే ఉ ఎక్కడ వెళ్ళాలని ప్లాను అబ్బాయి
కౌన్స్లింగ్ బట్టి ఫస్ట్
కౌన్సిలింగ్ అని కాదు అంటే అబ్బాయి ఒకటి ఉంటది ఆది కాలేజీ జాయిన్ అవ్వాలి
లేదు నేను టూ ఉన్నాయి మన స్టేట్ లోనే
ఉ
ఆ టూ లో ఏదొచ్చినా వెళ్తా అన్నాడు
ఊ గవర్నమెంట్ పాలిటిక్స్ కూడా బాగుంటది
అదే ఆ అదే ఆ అదే ఎస్ పీజు కూడా మంచిగా ఉంది అంటుందట
అవునా
ఉ
ఊ
అందులో బ్రాంచెస్ ఉమ్ మా తమ్ముడు తీసుకున్న బ్రాంచ్ మనది కూడా ఎంత ఉన్నా మంచిగానే ఉంది అంట
ఉహు
కనుకున్నా అన్ని అదే కౌన్సిలింగ్ స్టార్ట్ అయితే ఎక్కడ వస్తుందో చూద్దామని
ఆ
ఉ దాన్ని బట్టి
ర్యాంక్ ఎంత వచ్చింది
ఏది పాల్టెక్నిక్ ఆ
ఎక్కడికో వెళ్తున్నట్లు ఉన్నారు
ఎక్కడ ఏళ్లలే ఈడే బయట కూర్చోన్న చల్లగా ఈ టెర్రస్ పైన
అవునా
ఎవరూ మా తమ్మునికి యా టెన్ వచ్చింది
టెన్ తౌషండ్ ఆ
ఉ
ఉమ్ అకేం చెప్పండి
చెప్పాల
ఏం లేదు వు
మళ ఇన్స్షూట్ కలాన్నా చెన్నైస్
తలనొప్పిగా ఉంది పోను ఈ రోజు కొంచెం
హ
హలో
ఎందుకు స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నావా
అ ఏం లేదు రాత్రి సరిగా నిద్ర రావట్లేదు లేటుగా పడుకున్నా
ఎందుకు
ఎందుకు నిద్ర రావట లేదు డైలీ
దేనిగురించి ఆలోచిస్తా ఉన్నావా లేకుంటే
ఏం లేద అబ్బుడు ముందు హాస్టెల్ వన్నప్పుడు పది పదినారకు అంతా నీద్ర వేగంగా ఇక్కడ పండు ఒకటి అయినా నిద్ర రాదు మరి అలాని అలాని ఫోన్ చూడను పక్కన ఫోన్ పెట్టుకోని కళ్లు ముస్కునే ఉంటా
ఆ
కళ్ళు మూసుకొని అటు ఇటు తిరుగుతా ఉంటాను నిద్ర వస్తదేమో అని
ఉహ్
ఊరికే నిద్ర రాదు రాత్రి లేటుగా పడుకోనా అందుకు కొంచెం తల్లనొప్పిగా ఉంది
ఆహా
ఉ
అంతే ఇంకా ఉండేవిది ఉండే విది ఇంకా ద లేట్ నైట్ గా అడిక్ట్ అయిపోతాం
అ అదే ఏందో అర్ధం కావట్లేదు అప్పుడైతే ముందు బాగా నిద్రపోయేదాన్ని తొమ్మిదిన్నర పది మావారు అయితే పదిన్నర అంతే ఏ రోజు పదకొండు వరకు మేలుకోలేదు
ఉమ్
ఉ కానీ ఇక్కడ టైమ్ ఎట్లా తొందరగా అయిపోతాయి అర్థంకాదు
అంతే మళ్ళ అది ఉన్నేట్లుండి అయిపోతుంది టైం
మ్ ఎందో ఈఎం చేయాలో అర్థమే కావట్లేదు
ఉమ్మ్
ఎట్లా చదవాలో ఎట్లా ఏమో
ఆలోచిస్తే ముందుకు పోలేం
ముందుకు పోలేమంటే భయం వేస్తుంది ఇప్పుడు మాకు ఇంటర్వ్యూస్ ఉంటాయి వాటిలో సరిగా ప ఇన్ఫార్మ్ చేయలేకపోతే నా భయం వేస్తుంది ఎలా చదివితే మంచిగా వచ్చస్తాను ఎ అని
మ్ మ్
మ్మ్
అది లాస్ట్ టైం అన్నవ్ గా మాకు ఇంటర్వ్యూ ఉందనీ, మళ్ళీ ఏమైంది అది.
ఉమ్
లాస్ట్ టైమ్ అన్నావ్ గా
ఆ ఎవ్రీ వీ, ప్రతి శనివారం ఉంటాది.
ఉహుమ్ మరి ఏమైంది లాస్ట్ సాటర్డే.
అంటే రేటింగ్ ఉంటదన్నమాట, పదికి ఎంత రేటింగ్ అట్లా ఫైవ్, సిక్స్ ఓస్తే ఓకే ఇంకా చేయ్ లేదు, అదే కదా నా బాధ.
ఆ ఒకే
హుమ్మ్
అట్లే ఉంటుందిలే లింగ్
ఏంది చాటింగ్ నలభై రోజులు అయితాంది వచ్చి, ఇంగా ఏంది స్టార్టింగ్.
ఉహుమ్
హుమ్మ్
అడుగు ఎవరన్నా క్లోజ్ గా ఉన్న వాళ్ళని, ఎట్లా జేస్తే ఎట్లా రీచ్ అవ్వలని, ఎట్లా ఏం అని అడుగు
కోంటారాక్క అందరు ఎట్లా అర్థం చేసుకోవాలో అర్థం కాదు, బట్టి కోడితే గుర్తుండదు.
బట్టి పడితేనే అవ్వే కదా వచ్చేది ఇప్పుడు, బట్టి కోడితే ఏ ఇప్పుడు ఇడివరకే వరకు నేర్చుకున్న మా నీ వల్ల ఆటోమేటిక్ అంత స్మాష్ అయితాది ఏవి ఉండదు.
అందుకనే కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే, ఎలా అర్థం చేసుకోవాలో అది నాకు అర్థం కాలే.
గెస్ హు మీ ఫ్రెండ్స్ లోనే ఎవరన్న మంచిగా, పర్ఫామ్ చేసేవాళ్ళుని అడగాలే ఎట్లా ఏందీ అని అడిగితే తప్ తారునే
ఎవరు చెప్పరు, అందరు స్వార్థంగానే ఆలోచిస్తారు. జాబు గదై
అట్లుంటే ఇట్లా అంటే ఈ ఫైవ్ ఇది జస్ట్ ఇక్కడే కదా, మాక్ ఇంటర్వ్యూస్ అంటే జస్ట్ ఇన్స్ ఇంట్లోనే కదా, ఫైనల్ అయితే ఏం కాదు కదా.
కాదు కాదు ఇంట్ల మా చెప్ప ఎందుకంటే స్వార్థం, నాకన్నా మంచిగా చెప్తుందేమో అని, అని
ఓ ఇప్పుడు ప్రస్త్ అందరూ అలాగనే ఉన్నారులే, అదైతే కరెక్టే లే. స్వార్థం లేని మనుషులే లేరు. ఉండల్నా స్వార్థం లేకుండ మంచిగుండదు, కానీ ఎందులో ఉండాల్నో అందులో ఉండాల్నా.
అందరు మనలాగే ఉండర్ కదా.
ఉమ్ అందరు మనలాగుంటే ఇన్ ఇంతే కదా, అందరు ఉంటే ఇంగ ఎందుకు అయితుంది ఇట్లా.
అదే గదా
ఉమ్మ్
కూర్చోరి ఇంకేం చెప్పండి.
చెప్పాల
ఏం లేదు గని, సరే ఉంటాను తలనొప్పిగా ఉంది.
ఉమ్ సరే సరే.